హలో అక్కా
చెలా
వినిపిస్తుందా హా వర్షె
వినిపిస్తుంది వినిపిస్తుంది వినిపిస్తుంది పోయినావా
ఓకే ఏడి పోక కాలేజ్ రూము కాలేజు కాలేజు రూమ్ ఇంకేడికి పోతా
చట్వాన్ చట్వాన్
ఇంకా పోలే రూమ్ కి కాలేజ్ లోనే ఉన్నా ఏమైతలేవు క్లాసెస్ కిందికి వచ్చి కూచున్నా
తిన్నవా
ఏంటిది తినడానిక
తిన్నవా తిన్నవా
అది ఆ మధ్యానం తిన్నా
ఏం కూరా
టొమాటో రైస్ తిన్నా
అ
హలో
నువ్వు చేసినవా
హమెట్లైస్ టొమాటో రైస్ ఈ రోజు మా అమ్మ వారు మా అమ్మే చేసింది వాళ్ళ చేతాం ఊ హ
మళ్ళీ ఎప్పుడు రావడం
అంతే
ఉమ్
పెళ్ళికి వత్త డైరెక్ట్
ఎప్పుడు బస్
పెళ్లి టైం కంటే పెళ్లి రోజు గాదు దమ్మా కీ వస్తా
మొన్నగనక ఎంగేజ్మెంట్ కు రారని అన్నయ్య పోయి చెప్పుకొచ్చుకున్నట్టే ఉంటది
న
అందరు చెప్పుకొచ్చుకోండు పోయి చెప్పుకొచ్చుకుండు పోయి అవతల సైడ్ కి పోయి ఉమ్ రారని ఎవరు లేక చెప్పేటోరో లేక
ఆ ఆ నాన్న వస్తాడు లే ఈ సారి రోడు ముందే తంగ కావ్య పెళ్ళికి వత్తారు కదా పెళ్ళి కూడా అనే చెప్పుకొచ్చుకోవాలంటే కష్టం లే అవ్వదు
ఉమ్ గలిజ్ ఉంటది చూడ్డానికి
పెద నాన్న ఎడకిపోయిండు మరి అప్పుడు
కల్లుకి
కల్లా వామ్మా
ఆమ్
వత్తలే అక్క ఈ సారి మరీ ఎంత లేట్ ఏం చేయను ముందే వస్తా థర్టీకి వస్తా
ఉహుమ్
తర్టీ తర్టీ తర్టీ వన్ ఫోర్ సిక్స్ డేస్ ముందే వస్తున్నాయి ఇంకే వన్ వీక్ ముందు వస్తా అయితే
పెడు
బస్ ఎస్
ఇంకో అలుంది కాలే నడుస్తుంది నడిపిస్తున్నా ఎండ కొడుతుందా
బిభత్సంగా అసలు చనిపోతారు ఈ ఎండ ఏడ కు
వాడే
ఆ ఎండకుపోతే ఎండ దెబ్బ కొట్టి పోయినా పోతారు అట్లానే
ఆమ్ ఆ
మార్చ మార్చిలోనే ఇంత దారుణంగా ఉంది
ఆ మా బాగా తిరుగుడు అయితుంది
హమ్
ఫిరిగా డ్యూటీ అగా అయ్యా వారుది నేతికి కండవ కట్టుకుంటే చమటలు ఉహుమ్ ఇంక ఎంత అలవాటైనా ఏజ్ మీద పడుతుంటే మీ ఊరి వాళ్ళ మ్యారెజ్ కదా
ఆ ముస్లైక్ వింటాడా అయనా ఏమన్నా ఏజ్ మీద పడుతుందంటే కాపోతే పురం ప్రికాషన్స్ తీసుకుంటే
అవునా ఎండకి తట్టుకోలేకపోతే న్నాం గట్టిగా వానలు వస్తే తట్టుకోలేకపోతున్నాం చలి పెట్టిన్నా తట్టుకోలేకపోతున్నాం ఇంక ఏం చేయాలి
అంతేగ తప్పదిగా ఏ బో ఆ
ఇంకా
లస్సీనో లేదంటే ఏదో వాటర్ బాగా తే తగ్గిపోతాదిలే హ
హ అందరు అక్కడక్కడ అందరు ఉగాది పండుగలకు పోతరు
నువ్వు కూడా పో ఇప్పుడే ఉగాదికి పోయి అక్కడే ఉండు పో ఇంగ అదే అయినా కూడా
ఆ
పోయి అడే ఉండేయి బాగా చూసుకుంటడు ఇంక బాగా చూసుకుంటడు అంటున్నా
బావే ఒక రోజు ముందు పోదామన్నడు నేనేే తర్వాత పోవచ్చు నాకు మళ్ళ టైం కాదు హాస్పి టల్కెళ్ళాలి కదా అని చెప్పేసి అన్న
ఎప్పుడుంది చెకప్ మరి నీకు
ట్వంటీ తర్వాత రమ్మన్నది
నైన్టీన్కే ఉగాది కదా ఎట్లెల్తవ్
ఆ అదే
ఎందుకక్క ఇంటికి పోవడం ఈడే ఉండేదానికి ఎందుకు ఉగాదికి ఎందుకు వెళ్ళడం తర్వాత పెళ్ళికి మళ్ళీ వచ్చిన్న టెన్ డేస్ మళ్ళీ ఇంటికి పోవాలి నువ్వు అవసరమా మళ్ళీ హాస్పిటల్ రావాలి
అదే అదే వాళ్ళకి కులం చిట్టీలు ఉంటయి మన ఊర్లలో ఉండవు కానీ సిటీలుండెయ్ కులం చిట్టిలంటరంట
ఆ ఆహా దానికి ఇంత మంది ఫ్యామిలీ పోవాలా ఒకరు పోయే తే అయిపోతదిగా
ఆ
తిరుగుడే అయితుంది నీకైతే నీకు తిరుగుడే అయితాంది
ఏం చేస్తం నేను ఎవరి పెళ్ళికి ఎల్లిన కుండ అయిపోయింది
ఏడున్నవ్ ఆరో ఫ్లోర్ల ఉన్నవా ఐదో ఫ్లోర్ల ఉంన్నవా
ఐదు ఆరులో
ఉహు మధ్యాహ్నం తిన్నావా మరి
ఆ
ఉమ్ ఆ తిను నువ్వు ఆమె ఆమె తిన్నది నువ్వు తినేసేయి వేసుకో ఎటు పోయి ఎటు పోయినారు అందరూ ఆ అదా సరి
ఇంకా
చెప్పాలక్కా
అ
ఏమంటుంది మీ ఓనర్ అమ్మ పుల్లల రాణి రాను మమ్మీ మీరే ఉ ఎప్పు
పల్లిపట్టి చేద్దాం అని ప్రయోగం చేస్తున్నా
టెన్త్ ఎగ్జామ్స్
ఆ
ఎందుకక్క నీకు చేతనే కాదు ఎ
ఏమో ఇంగా అది ఒక సరదా
టెన్త్ ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ ఉ
పల్లీలు ఉన్నాయి చానా లాస్ట్ ఇయర్ తెచ్చిన పల్లీలు ఉ ఇంకా ఆ
చేదుగాలే చేదు చేదవ్వలే అంటున్నా
ఏ అవ్వలేదు ఇంగే చేస్
చేసేసి కొంచెం నాక్కూడా నేను వస్తా తింటా
నాకు ఏదో ఒక ప్రయోగం చేయపోతే
స్ట్రక్ అయితుంది
ఏదో ఒక ప్రయోగం చేయపోతే తొయ్యదు కదా ఆమెకే
కలకండు, పాలకోవా ఆ పల్లి పట్టి చెయ్యి అన్ని చెయ్యి అంటున్న బాగుటిగా దగ్గి దగ్గి ఇంట్లో ఉంటాడు
ఆ
అపో గెలిచిన్రోయ్ బ్యాట్మెంటన్ ఉహు
మక్కతో
ఆ
లేకుంటే మంచిగుంటది
బస్
ఎంత మరీ పెడతాం అక్క హలో అల్లల్ల అల్లల్లో దీని స్పీకర్ ఉన్నా బాగుండు స్పీకర్ లేదు పెట్టుకుందామంటే